గుడ్ ఆఫ్టర్నూన్ అండి
బాగున్నారా అండి
ఆ బాగుఉన్న మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
చేసారా అండి టిఫిన్ చేసారా హలో
ఆ చెప్పండి అండి వినిపిస్తుంది
టిఫిన్ చేసారా అండి
చేసిన మండి మీరు చేసిండా అండి టిఫిన్
అవును చేశానండి ఏం చేసారు
మేము ఉప్మా చేసిన మండి
ఆహా
మీరేం చేసిన్ రండి
మేము ఇడ్లీ చేసిన మండి
డా
చెప్పాలండి మీరు ఏం జరుగుతున్నాయి మహిళా దినోత్సవం ఎలా జరు
ఆ మహిళా దినోత్సవం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అండి ఇక్కడ మా ఊర్లో త్రిశూల్ పహాడ్ ఉంది అక్కడికి వెళ్ళినం అక్కడ అందరం కలిసి ఇ మంచిగా కేక్ కటింగ్ చేసుకున్నాం
అవునా
మంచి విషయాలు కూడా మా మాట్లాడుకున్న కూడా జరగింది
డే
మేము కూడా చేసినం పిల్లల్ని కూడా ఆ రోజు అక్కడికి కే తీస్ కెళ్ళినం మంచిగ అందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి
ఆ హా అవున అండి
మీరు చేసుకున్నారా అండి మరి
అవునండి మా దగ్గర కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మేము డ్వాక్రా మహిళా సంఘం వాళ్ వల్ల అందరినీ పిలిపిచ్చుకొని ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని కొన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ గురించి అవగాహన కల్పించుకున్నాము మనం ప్రభుత్వం చెప్ పట్టి పథకాలు కానివ్వండి పండ్లు కానివ్వండి ఇప్పుడు మనం మన హి మహిళ సంఘాలక్ వి ఫ్యూచర్ లో హెల్త్ చెకప్స్ జరగబోతున్నాయి మళ్ళీ కొంతమంది ఆ మహిళల్ని మా ఊర్లో ఆ క్యాంప్స్ పెడుతున్నారండి కుట్ కుట్టు మిషన్ క్యాంప్ ఐ వాంటియి బ్లౌ బ్లౌజ్ మీద ఎంబ్రాయిడ్ ఎట్టక్య క్యాంప్స్ కానివ్వండి అలాంటివి సదస్సులు నిర్వహిస్ ఇస్తున్నామన్న మాటలు అవగాహన కల్పించడం జరిగిందండి చాలా మంది మహిళలు ఆసక్ తితో విన్నారు తెలియని విష్ షలు తెలుసుకున్నారు వాళ్ళు అవునండి ఆల్రెడీ. ఇ క్యాంప్ నడుస్తుంది మా ఊర్లో ఒక ఇన్స్ట్రక్టర్ వచ్చి కుట్టు మిషిన్ నేర్పిస్తున్నారు ఇంకా మగ్గం వర్కన్న వర్కు కూడా జరుగుతుందండి. చాలా బాగా నేర్పిస్తున్నారు ఒక నెల ప్రోగ్రామ్ అట ఆ నెల అయినాక వాళ్ళలకు సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు ఫ్యూచర్ లో సంపాదించుకునేది ఉంటది కాబట్
అవునండి కుట్టు మిషన్ ద్వారా కూడా బాగా.
అవునండి అంటే చదువు లేనివాళ్ళు ఇంకో. అలా ఇంకోరూప్ పం లో కూడా వాళ్ళకు సంపాదన్నది. ఏంటండి.
హ్మ్
హలో.
ఆ చెప్పండండి వినిపిస్సాంది ఇంకేమె
ఇప్పుడైతే ఇదే వర్క్ నేర్పిస్తున్నారండి కుట్టు మిషిను మగ్గం వర్క్ ఎమన్న. జరుగుతుంది మళ్ళీ ఇవాల్నుంచి మా ఊర్లో గవర్నమెంట్ వాళ్ళు చె పట్టిన హెల్త్ చెకప్స్ స్టార్ట్ అయ్ తున్నాయండి మా దగ్గర ఉన్న దగ్గర్ లో ఉన్న పిహెస్సి లో ఆడవారికి ము గ్గురు డాక్టర్లు వస్తున్నారు ఇవాళ పంటి డాక్టర్లు ఎము
మీరు వెళ్ళిండ్రా అండి మరి ఎప్పుడైనా అక్కడికి
ఆ వెళ్తానండి వాళ్ళు పన్నెండున్నరకి డాక్టర్ గారు వస్తా అని జెప్పారు సేపు అయినాంక వెళ్లి ఈ స్కీమ్ ని కూడా వినియోగించు పోవాలని అనుకుంటున్నామండి కొంచెం పను నొప్పుంది నాకు ఆ పండ్ల డాక్టర్ దగ్గర చూపిచ్చు రావన్ అనుకుంటున్నామండి మీరు కూడా మీ దగ్గరలో ఎవరైనా ఉంటే కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేసి మన దగ్గర ఆశా వర్ ర్కర్లు ఉంటారు కదండి ఆశా వర్కర్ల ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటదండి
అ
ఆశా వర్కర్లు ఇల్లుల్లు తిరిగి ఇట్లాంటి కారి క్రమాలు చేస్తున్నార అని చెప్ అవగాహన కల్పించి ఆధార్ కార్డులు కలెక్ట్ చేసుకొని తిరుగుతున్నారండి
ఆహా మీ ఊర్లో ఉన్న వాళ్ళందరు కూడా నేర్చు కోవచ్చు కదండి ఇలాంటివన్నీ
అవునండి మన మా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు అంగన్వాడీ సెంటర్ ఏదైతుందో, అంగన్వాడి సెంటర్సు ఆ ఆశా వర్కర్లు కానివ్వండి అంగన్వాడీ టీచర్ల తోటి ఇలాంటి అవగాహన సదస్సులు పెట్టిస్ తారండి మా ఊర్లో కొ త్తగా గెలిచిన సర్పంచు కూడా యువకుడు ఉండడం మల్ల చదువుకోవడం చదువుకొని ఉండడం వల్ల కూడా ప్రాబ్లం ఈజీ గా సాల్వ్ చేయగలుగుతున్నాము మళ్ళీ ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందరికి అన్ అదేలాగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది వచ్చాయి కదండి
వచ్చినాయండి ఇందిరామ్మ ఇల్లు మీ ఊర్లో మరి ఎవరికైనా
వచ్చినాయండి ఆల్రెడీ కట్టారు గృహ ప్రవేశాలు కూడా చేసుకున్నారు అందరు చాలా హ్యాపీగా ఫీల్ ఐతున్నారు ఎందుకంటే గత ప్రభుత్ ఇల్లులు ఇచ్చినయి కానీ అవి ఇంత జన్యూల్ గా లేవు అవునండి ఇంతకు ముందు లీడర్ల పెత్తనాలు అవకతవకలు అన్నవి జరిగేవి ఇప్పుడు మొత్తం ఆన్ లైన్ సిస్టమ్ అవ్వడం వల్ల ఎవరికీ ఏమీ బాధ లే జమైనా ర్హులకు మాత్రమే కేటాయించబడుతున్నాయండి
అవును మన్ చ్చి నాలుగు నాలుగు రూములు బిల్డింగ్ ఇస్తున్నరు కదండి ఇగ అట్ల కట్టుకోలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కొన్ని డబ్బులు పంపించడం వల్ల మంచిగ కట్టుకుంటాంరు
అవునండి మళ్ళీ ప్రభుత్వం కొత్ త్తగా కూడా మన సెంట్రల్ గవర్న్మెన్ టు మార్చ్ ఎనిమిది తారీఖు కీ కౌమార దశ లో ఉన్న పిల్లలకి ఐ బి వి టీ త్యాల్లని కూడా కొత్తగా ప్రవేశ పెట్టారండి అంటే ఫ్యూచర్ లో అమ్మాయిలకి క్యాన్సర్లు రాకు కుండా సర్వికల్ క్యాన్సర్ గర్భ సంచి కి పుండ్లు కాకుండా క్యాన్సర్ రాకు
ఆ ఇల్లు ఇవ్వడం అయితే మంచి పని చేసిండండి నార్మల్ మామూలు ఇండ్లు కా కుండా మంచి బిల్డింగ్లు ఏసి వేయడం వల్ల
అవును ఐదు లక్షల రూపాయలు అవునండి ఐదు లక్షల రూపాయల రుణ సహాయం అందుతుంది తుంది కదా మళ్ళీ బిల్లులు అన్నయి కూడా ఆ ఆపట్లేదు కదా బిల్లులన్నవి కూడా టైం కి పడడం వల్ల వాళ్ళలకు ఇప్పుడు ఒక అన్నయ్య లేడు ఒక చెల్లియలే డబ్బుల అంతగానం ఒక ప్రభుత్వం సహాయం చేస్త వస్తుంది బీదవారికి
అవునండి
ఇంకానండి ఇంకే గవర్నమెంట్ పథకాలు మీ ఊర్లో ఇంప్లిమెంట్ అవుతున్నాండి
ఆ
ఇంకా ఎలాంటి పథకాలు మీ గవర్నమెంట్లు మీ ఊర్లో ఇంప్లిమెంట్ అయితున్నాయండి
కరెక్ట్గా వినిపిస్త లేదండి వాయిసు
మీ ఊర్లో ఇంక ఎట్లాంటి పథకాలు ప్రభుత్వ పథకా
ఆ ప్రభుత్వ పథకాలు వస్తున్నాయండి రాేషన్ కార్డులు కూడా కొందరికి బర్త తల్లని మహిళలకు కూడా మంచి కార్డ్స్ కూడా అంత దయ కార్డు అనేవి ఎందుకు అలాంటివి కూడా వస్తున్నాయి అలాంటి వాళ్ళకి కూడా థర్టీ థర్టీ ఫైవ్ కేజీస్ రైస్ వస్తున్నాయి్ ఇంకా మళ్ళా ఫ్రీ ఆ నడుస్తుంది కదండి అప్పుడు ఇచ్చింది కూడా మళ్ళీ ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అంతదే కార్డు మా ఇంట్లో వాళ్ళ కూడా మా అత్తే వాళ్ని మా అమ్మ వాళ్ళకి కూడా అలాంటి కార్డ్ వస్తుంది థర్టీ ఫైవ్ కేజీస్ రైస్ వస్తాయండి మంత్లీ
అవును ఒకళ్ళకి వస్తాయిండి కార్డ్ మీద ఉన్నవాళ్ళకి ప్రతి
లేదండి ఒకరికే ఒకక్కరి పేరు మీద అదొక్కరికే వస్తదండి అదొక్కరికే వర్తించుతది
అంటే ఇప్పుడు మన రేషన్ కార్డు లో ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురి ముప్పై ఐదు రావా
అట్లా లేదండి ఇక ఇంట్లో కుటుంబంలో ఒకరికి ఉంటే ఎవరైతే అట్లా వీడో ఉంటారో వాళ్ళొక్కరికేనాండి అది
స్తార అండి ఆ
ఆ లేదండి భర్త లేని ఒక మహిళ ఇగ మళ్ళ అంద్ పిల్లలది వేరే చేసుకోవచ్చ అండి కార్డ్
అవునా అంటే భర్తలు భార్యలు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారా అత్యోదయ కార్డు
ఆ చెప్పండిండి ఇంకా
ఆ ఫ్యామిలీలు ఉన్నోళ్లకి మామూలుగా తెల్లరైస్ షన్ కార్డు ఇస్తారు కదా అత్యోదయ కార్డు అన్నది వితంతువుల కె ఇస్తారా లేకపోతే ఎవరిని చూసిస్తున్నారు
వినిపిస్తే లేదు
హలో హలో వినిపిస్తుందిండి నాకు అవునవును అవును అవునా లేదండి సిగ్నల్ బానే ఉంది నాకు వినిపిస్తుంది
ఇంకా ఏంటండీ భోజనం అది అయిందా
భోజనం కాలేదండి ఇప్పుడే పన్నెండు అయితుంది కదా కొంచసేపు అయినాక భోజనం చేస్తాం మీరు చేసారాండి వంట
ఆ చేసినామండి మా చేసినం
అవునా ఏం కర్రీ చేసారండి ఆ బో లేదు వంట చేయలేదు
వంట చేయ లేదా అండి ఇంకా
ఆహా మీరు చేయ్యలేదా అంటున్నా
ఊ చేస్తరా అండి ఇప్పుడు
అవునా అడి చిక్కుడుకాయలు కాశాయి ఆ చిక్కుడుకాయలు కోసి పెట్టుకున్నాను చిక్కుడుకాయలు కూర చేయాలనుకుంటున్నాను
ఇంకా చెప్పండండి చిన్న పా పాపది బర్త్ డే ఉండే అండి పుట్టినరోజు ఉండే మా పా పాపది
ఆ
మంచిగా గుడికెళ్ళినం అక్ అక్కడ అందరికి ఫ్రూట్స్ అది మంచిగా పెట్టినాము నిన్న మా పాప బర్త్ డే ఉండే అండి మంచిగా ఆ సెలబ్రేట్ చేసుకున్నాము
అవునండి
టెంపుల్ కెళ్ళినం అక్కడ అందరికి కూడా ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అత్తేనే మ పాప కి
మీ పాపకి సిక్స్
నిన్న బాగా చేస్తుకున్నం బర్ ఇక్కడ ఇంట్లో వాళ్ళందరం కలిసి కేక్ కటింగ్ అది చేసినాం వీధిల పిల్లలందరూ కూడా ఒక కేక్ తెచ్చిండ్రు పాపకి కేక్ కడు చెయ్ పిచ్చినం ఇంట్లో వాళ్ళందరం మంచిగా హ్యాప్ పీగా జరుపుకున్నామండి బర్త్ డే ని
అవునా అండి చాలా బా చిన్నపిల్లల బర్త్డేలు సెలబ్రేషన్స్
ఆ అవునండి అందరూ పిల్లలు గల్లిల చిన్న పిల్లలందరు కలిసి ఒక కేక్ కొనుకొచ్చిర్రు మా పాపకి ఆ కేక్ కట్ చేయడం జరిగింది మంచిగా చేసుకున్నాం అండి నిన్న ఇంట్లో కుటుంబం అందరం కలిసి
చాలా సంతోషం నీ అమూల్యమైన సమయాన్నిచ్చినందుకు తాన్ మీ అమూల్యమైన సమయాన్ని చ్చినందుకు థ్యాంక్ యూ అండి
ఆ ఓకే నండి ధన్యవాదాలు